హలో
హలో నమస్కారం
హలో నమస్కారం మేడం బాగున్నారా
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామా మేడం
హలో
ఆ ఏం చేస్తున్నారు మేడం హలో మేడం వినిపిస్తుందా ఇప్పుడు వినిపిస్తుందా మేడం
లేదండి
ఇప్పుడు కూడా క్లియర్ గా లేదా ఆ ఓకే సిగ్నల్స్ కొంచెం అప్ అండ్ డౌన్ అవుతు న్నాయి మేడం వర్షం పడుతుంది కదా కొంచెం
ఆ ఈరోజు మనం వేసవి కాలం గురించి తెలుసుకుందామా అండి
ఓకే మేడం చెప్పండి
మీరు వేసవికాలంలో మరి పచ్చడి పెట్టుకున్నారా అండి
లేదు మేడం నాకు పచ్చళ్ళు పెట్టడం రాదు కొనుక్కుంటాం మేడం మీకు వచ్చా
కూడా రాదు మాకు మా అమ్మమ్మగారు నాన్నమ్మగారు చేసి పంపిస్తారండి
ఉన్నారా మేడం మీ అమ్మమ్మ గారు వాళ్ళు
ఆ ఉన్నారండి
వాళ్ళు చేసి పంపిస్తారా
ఆ అవునండి
ఇక్కడ టౌన్లలో మనకు అన్ని అందుబాటులో ఉండవు కదా మేడం అవి మగ్గని మళీ అవి మాడి కాయలు తెచ్చుకోవాలి చేసుకోవాలి అంటే
అవునండి నిజమే
అలా అనేసి మేము రెడీమేడ్ లో ఇప్పుడు వస్ వస్తున్నాయి కదా మేడం డి మార్ట్స్లో అన్ని రకాల పచ్చళ్ళు
అవునండి వస్తున్నాయ్ వస్తున్నాయ్
అక్కడ నుంచి తెచ్చుకుంటాం మేడం మేము మామిడికాయ పచ్చడి తర్వాత వచ్చేసి ఇది మిరపకాయ పచ్చడి
ఊ
చెడి అలా తెచ్చుకుంటాం మేడం రెండు మూడు రకాలు ఇంకా పప్పులోకి చరణ్నం తర్వాత వచ్చేసి ఉప్మాలోకి
అవునండి మా బాగుంటాయి అవునవును
ఉ
దక్కర ఎండ ఎలా ఉందండి
ఇక్కడ మొన్నటి వరకు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉండే మేడం ఎండ ఈ రోజు కూడా మినిమం ఫార్టీ డిగ్రీస్ ఎండోచ్చిందనమాట ఈసైడు నిన్న కొంచెం చి చల్లగానే ఉండేది ఈరోజు మళ్ళీ ఎండ విపరీతంగా పెరిగింది మేడం
అవునా అండి మా సైడ్ కూడా అసలు ఇప్పుడు కూడా ఎండలు తగ్గట్లేదు ఫార్టీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటున్నాయి డైలీ
ఊ
ఆ అసలు బయటికి వెళ్ళే విధంగా లేదు అసలు
అవును మేడం బయటికి వెళ్ళినా కూడా నీరస పడిపోతున్నాం మేడం
అండి బయటికి వెళ్దామంటె నీరసం అనిపిస్తుంది మళ్ళీ ఎటు వెళ్దామన్నా ఎండల వల్ల ఇక్కడ వడ దెబ్బలు ఇండ దెబ్బలు తాకుతాయని భయం వేస్తుంది
ఆ
మరి ఈ మనం ఈ ఎండకి చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి అసలు బయటికి వెళ్ళినప్పుడు గొడుగు లేదంటే చల్ల బట్ట అలాంటివి తీసుకెళ్ళాలి ఎండదగల కుండ మరి మీరు తీసుకెళ్తారా అండి క్యాప్ అంబ్రెల్లా అట్లాంటివి
కెల్లం మేడం మేము ఎక్కువ ఇంట్లోనే ఉంటాం మేడం మామూలుగాయితే ఎక్కడికి వెళ్లం అన్నట్టు ఆ ఒకవేళ వెళ్ళేటట్టు అయితే అం అంటే ఎండాకాలంలో ప్రయాణాలే పెట్టుకోలేదులేండి
ఆ
ఎందుకంటే ఎండాకాలంలో ప్ర ప్రతి ఒక్కరి ఇళ్లల్లో కూడా వేడినే ఉంటది మన ఇల్లు మనకు కంఫర్ట్ ఫుల్ గా ఉంటది కానీ వేరే వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బందే
అవునండి నిజమే మేము కూడా అందుకే ఎండాకాలంలో ఏ ప్రయాణాలు పెట్టుకోలేదు
ఆ చలికాలం గాని వర్ష్ షాకాలం గాని ఏళ్ళిన కూడా అందరు ఒక చోట కూర్చోవచ్చు మాట్లాడుకోవచ్చు చల్లగుంట టది బాగుంటది మైండు ప్రశాంతంగా
కనీ పిల్లలకి హాల్డేస్ మాత్రం ఎండాకాలంలోనే ఉంటాయి కదండి.
అవున్ మేడం కానీ ఆ ఎండకు బైట వీళ్ళు ఎక్కడ పడ్తే అక్కడ తిరుగుతా ఉంటరు వెళ్ ళ్ళిన చోట అన్ని సదుపాయాల్ అనుకూలంగా ఉండవు కదా మేడం.
అవునువును ని
మ్ అందుకోసమనేసి ఎక్కడికెళ్ళలేదు మేడం. ఒక టెన్ డేసూ మా పిల్లల్ ఒక్కరే మా అక్క వాళ్ళు ఊరికెళ్ళా రు వాళ్ళింట్లో ఏసి ఉంది ఆటోమేటిక్గ అక్కడ ఒక టెన్ డేస్ ఉండి వచ్చారు పిల్లలు. మ్ ఇక వద్దులే నాన్న అక్కడికెళ్దాం, ఇక్కడికెళ్దాం వండర్లా వెళ్దాం అది ఇది అ అని పట్టారు పిల్లలు
ఆ
ఇక వద్దు నాన్న ఈ ఎండల్కె తే గనక హెల్త్ పాడైతే మళ్ళీ కోల్కోడానికి టైం పడ్తది. మళ్ళీ చల్లగున్నప్పుడు వెళ్దాంలేండి ఈ ఒక్క రోజు స్కూల్ కావాలంటే హాల్డే అయిన తీస్కొని లేకపోతే సండే హాల్డే ఇస్తారు కదా ఎలాగో
సండే అవును.
రోజైన ఎళ్దాం తిరగడం ఎప్పుడైనా తిరగచ్చు నాన్న హెల్త్ పాడైతే రాదు అనేసి చెప్ప కుంటా వచ్చాను మేడం.
అవునండి అది గుడా నిజ మళ్ళీ మనం ఎండాకాలంలో మన బాడీ మన శరీరం అనేది డిహైడ్రేట్ కాకుండా నీటి శాతం ఉన్న పళ్ళు అవి ఇవి ఎక్కువ తీస్కుంటూ ఉండాలండి.
ఆ
ఈ పుచ్చకాయ, దోసకాయ, ఆ కొబ్బరి నీ ళ్ళు, ఓఆర్ఎస్ నీళ్ళు
ఆ
ఆ నీళ్ళు ఇవి తీ తీస్కుంటూ ఉండాల్ మీరు తీసుకుంటార్ రా అండి ఎండాకాలంలో ఇలాంటివి
మేము దేనిమ్మకాయ్ జ్యూస్ వేస్ పెట్ కుంటా మేడం ఇంట్లో ఇప్పుడ్ టెంకాయల్ వచ్చేసి లీటర్ ఇం తా అనేసి బాటిల్లో కొట్టించుకోన్ వస్తారు డే మొత్తం తాగు తాం అవే పిల్లల నేను గ్లూ కోసు గ్లూకోస్ అవి డబ్బాల్ వచ్చేవి కదా మేడం ఇంతక్ ముందు
అవునవును.
గ్లూకోస్ తెచ్చుకొని గ్లూకోస్ వాటర్లో కలుప్కొని తాగడము.
మ్
తర్వాత వచ్చేసి ఇవి ఏంటివంటే బైటా అవి ఆ మనకు వామ్ థింగ్స్ అట్లా అయితున్నప్పుడు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ పొడి వస్తది కదా ఆ ప్యాకెట్స్ వాడ్తాము.
మ్
అవి వాటర్ లెవెల్లో తీస్కుంటా ఉం టేనే ఎనర్జీ డౌన్ అవ్వకుండా ఉంటది మేడం. అలా కాకుండా మనం ఎక్కువ హెవీఫుడ్ తీస్కుంటూ ఉన్నాం అన్కోండి అరగదు ప్లస్ ఇంకా పాడైతది.
ఆ అవు అవునండి నిజమే ఈ ఎండాకాలంలో జ్యూసులవి ఇవి కూడా తీసుకుంటు ఉండాలి మేము గుడా ఎప్పడికప్పుడు మ్యాంగో జూస్ ఇవి కొబ్బరి నీళ్ళు ఓఆర్ఎస్ నీళ్ళు
ఉ
ఆ ఇట్లాంటివి తీసుకుని నిమ్మకాయ నీళ్ళు
ఉం
ఇట్లాంటివి చేసిస్తూ ఉంటామండి అందరికి పిల్లలకి
ఉ అవే మేలు మేడం ఎంతసేపు ఉన్నా ఇంట్లో తయారు చేసినవే మేలు
అవునండి నిజమే
బయట వాళ్ళు కో ఇప్పుడు ఫ్రూట్ జ్యూస్ బయటనే తెచ్చుకుంటా ఉంటారు మేడం అక్కడ కూ కుళ్లిపోయినవి పాడైపోయినవి వాళ్ళు వేస్ట్ గా పడేసినవి తెచ్చి చేస్తుంటారు మనం చూడ ము గదా
అవు అవునండి నిజమే
అందులో ఏం పడతా ఉంటాయో ఏం తిరుగుత ఉంటాయో వాటి మీద అవి కూడా తెలిదు మనమైతే ఇంట్లో నీటుగా శుభ్రం జెసుకొని
ఆ
మంచిగా జ్యూస్లు తయారు చేసుకోవచ్చు కానీ మనం కొంతమంది ఏం చేస్త తారంటే అవన్నీ ఎవరు చేయాలి డబ్బులిస్తే వచ్చేస్తాయి అన్నట్టు పంపిస్తా ఉంటారు
అవునండి మేము గుడా పుచ్చకాయ పుచ్చకాయద్ దోసకాయ ఇవ్వివ్వి తెచ్చుకొని అవ్వివ్వి తెచ్చుకుంటాం నీ నీటి శాతం ఉన్న పండ్లు తెచ్చుకొని తింటూ ఉంటాం మన బాడీ అనేది డిహైడ్రేట్ కావద్దు కదా
అవును మేడం కానీ పుచ్చకాయలో ఈ మధ్య ఎక్కువ కెమికల్ ఎస్తున్నారు మేడం చూస్తున్నారో లేదో మీర్ న్యూస్లలో చాలా మంది పుచ్చకాయ తినడం వల్ల ఆ హెల్త్ చాలా పాడవుతుంది ప్లస్ కొంతమంది అయితే చనిపోతున్నారు డైరెక్
అవునండి అది కూడా నిజమే ఇంజెక్షన్స్ ఎసి లోపట ఎర్రగా చేయడం
ఉమ్
అలా చేస్తున్నారు అసలు ఈ రోజుల్లో ఏవి నమ్మేటట్టుగా లేవు వస్తు స్తువులు అ ఆహార పదార్థాలు
ఉమ్
మనుషులు
ఉమ్ అన్ని కల్తీ అయిపోయినా కల్తీ ప్రపంచంలో బతుకుతున్నట్టున్నా ఉ ప్రేమల్లో కల్తీయే స్వార్థము
కూడా
అవును మేడం పాలచ్చేసేవి ఏదో ఆ కెమికల్ కలిపి అతను జస్ట్ వాటర్ అంతా వేసి కొంచెం వాటర్ వేస్తే అవే పాలయిపోతున్నాయి చూడండి
ఆ అవునండి నిజమే మల్ళ పొడి కల్ పొడి నీళ్ళలో పాల పొడి కలపడం ఇట్లాంటివన్నీ చూస్తున్నాము అన్నిట్లో కల్తీయే ఉంటుంది
ఇక ఏం తినాలో ఎలా బతకాలో అనే భయం పట్టుకుంది జనాలలో అందరు సఫర్ అవుతున్నారు మేడం
ఆ అవునండి నిజమే
ప్రతి ఒక్కరు ఈ ప్రాబ్లమ్స్ తోనే సతమతం అయిపోతున్నారు హెల్త్ని జాగ్రత్త చేసుకోలేక ఒక ఉన్న ఉన్న జాబ్ ని వీళ్ళు రక్షించుకోలేక హెల్త్ సరిగా చూసుకోలేక చాలా సఫర్ అవుతున్నారు మేడం
అవునండి నిజమే
మగవాళ్ళకైతే ఎలా సంపాదించాలి ఎలా తెచ్చివేయాలి జాబ్ ఉంటదో ఉడతాదో తర్వాత హెల్త్ బాగుంటుంది లేదు అనే టెన్షన్ మనకేమో పిల్లలకి ఏమవుతుందో పిల్లల్ని ఎలా చూడాలి అది ఇంట్లో వర్క్ది మొత్తం మన టెన్షన్
అవునండి నిజమే
ఎవరికి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు మేడం ఈ కాలం
అవునండి మనం ఈ రోజు చాలా తెలుసుకున్నాం మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలండి
ధన్యవాదాలు మేడం మీరు కూడా మీ సమయాన్ని కేటాయించి మంచి సలహాలు చెప్పినదు కు
ఆ ధన్యవాదాలండి
ధన్యవాదాలు మేడం ఉంటాను